ఆ ఏం చేస్తాన్నావ్
ఏం లేదు నా ఖాళీనే నువ్వ
ఏం లేదు ఖాళీనే తిన్నావ
నా
ఏం కర్రీ ఇవాళ్ళ
మట్టన్ చేసాం రా
ఆహా మటన్ ఎట్లా ప్రిపరేషన్ చేస్నావో చెప్తావా
ఆ చెప్తా నువ్వే నీకొచ్చా ప్రిపరెన్స్
ఆ అచ్చు ఇవాళ ఏవ బాగా అంటే అన్ని వాళ్ళగాని నేను మటన్ ఎప్పుడు చేయలే చికెన్ బగారా రైస్ అవన్నీ వేస్తాయి కానీ మటన్ మీకు ఫేవరెట్ డిష్ ఏంటిది ఎక్కువ
అంటే మాసైడ్ ఇగ మటనే ఎక్కువ తింటాం రా చికెన్ కూడా ఉంటదిలేగానీ ఇక మటన్ అయితే బాగా
ఆహా బగార ఎస్తవా నువ్వు
ఆ బాగరా వేస్తా బిర్యానీ చేస్తా అన్నొచ్చు
అమ్మా బిరియాని కూడా వేస్తా అవా ఆ నేనుంకప్ప అప్పుడు ట్రై చేయాలి అని చెయ్యాలి
అ ఏమంది యూట్యూబ్ ఉంది క అదా ఇ
అగా అంతే కానీ ట్రై చేయాలంటే ఆహా
మంచిగా వచ్చింది ఆ మంచిగా వచ్చింది నెక్స్ట్ టైమ్ ఇక నార్మల్ గా నేనే ఓన్ గా చేసినా
ఆ ఆ ఒకసారి జత్త జ ప్పత్డి
అవును అది ఈజీగా అనిపిస్తుంది వాళ్ళు చెప్పడం కూడా ఈజీగా ఉన్నారా మొత్తం దానికి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర సో ఒక్క నిమిషంలోనే అది మంచిగా మనం ఇక ఒకక్కసారి చూస్తే చాలు ఒకసారి చేస్తే వస్తుంది ఇక నెక్స్ట్ ఏమి వెయ్యాలి ఏమి వేయాలిని
మ ఆ ఫెస్ రేస్టివల్స్ కి వేసుకుంటార లేకపోతే ఎప్పుడ ఉన్నా వేసుకుంట్రా
తినాలినిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు ఇద అంటే అన్నీ దొరుకుతాయి గారు ఇక బడేస్ ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నా లేకపోతే సండే రోజు ఖాళీగా ఉన్నా ఇక ఇప్పుడు మటన్ అంటే ఇక తినాల అనిపిస్తుంది బగారా కూడా ప్పుడే ఎసెస్స్తయి గమ్ వచ్చు కద ఇక నమ్మట అయిపోద్ది
ఆ బర్త్డేస్ కూడా బాగానే సెలబ్రేట్ చేసుకుంట్రా
అంటే మరీ హెవీ గ ఏం చేయంలేదా కానీ ఇక పిల్లలకైతే డ్రెస్సెస్ కొని కేకు ఏ మా రిలేటివ్స్ దగ్గర వాళ్ళని మెలుసుకొని ా నార్మల్గా మరి అంత గ్రాండ్గా అంటే చేయం
అకిళ్తారా బా పత్త పేరు అజదు
చంద్ర టెంపుల్ కి వెళ్ళేసి పిల్లల బర్త్డే అయితే ఇక అర్చన్ చేయిించుకొని వచ్చి సిబ్బుర్లో కూర్చొని ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఫుడ్ ప్రిపెరెన్స్
ఏమనా స్వీట్ చేస్తా అరి బర్త్డే రోజు సే మయానాలపోతే
సవది
ఆహా అవునా
ఆా
మాల న వారత తవా
నెయ్యి అవునరా నెయ తోట ఫ్లేవర్ వస్తుంది గారా నేన్నె చేస్తా
ఆా డ్రై ఫ్రూట్స్ వాడతవా పోవరి
ఇస్తా ఇ బామ్ం అంట ను కలర్ చ చేంజ్ అవుతుది బా మేస్త స అంటే కొంచెం బ్రౌనిష్ లాగా వస్తుంది కదా అందుకి ఇక బాదం అయితేను జీడిపప్పులు అయితే వేస్తావు ఉంటే ఇేస్తా ఒక్కొక్క సరే లేకపోతే ఇక నార్మల్ గానే చేస్తారు షుగర్ వేసి
హుహు మేము అంతే టెంపుల్ పోయివచ్చినంక అర్చన చేప్పించుకొని వచ్చి సేమ్ ఇగ పిల్లలు చిన్నోళ్ళు వాళ్ళు ఆగరు వాళ్ళు ఆల్రెడీ అన్నం తినేస్తారు
అవును పొద్దిగాలే తింటారు కదా
మ్ పోయి వచ్చినాక సేమ్యా ఇగ నైట్ అయినాక జస్ట్ ఇంట్లో మందమే కేక్ కటింగ్ చేసుకుంటాం
అవును మా సైడ్ అంతేగాని ఇగ మా సైడ్ కొంచెం మ అత్తమ్మ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఇగ
ఆ ఇగ మా ఆ హా మా అత్తమ్మ వాళ్లని ఎట్లా పిలుస్ స్తం గాని ఇంట్ల వరకే. కేక్ కట్ చేసినంక ఇగా అప్పటి కే డిన్నర్ ఆ తినడానికి అన్ని రెడీ చేసి ఉంటం. ఖచ్చితంగా బర్త్ డే కల్లా చికెన్ బిర్యానీ, తమ్స్అప్
దే అవును థమ్స అప్ లేనిదే మళ్ళీ ఉండదు
ఒకవేళ వీలైతే కూడా చపాతీలన్న, పూరీలన్న చేసుకుంటం
ఆ నార్త్ సైడ్ ఇగ చపాతి కన్ఫర్మ్ ఉం టదిరా ఇగా
ఆ మేము కూడ వీక్లీ వీక్లీ ప్రతి సండే చేసుకుంటాం కానీ ఇప్పుడు కొంచం ఇగ వీలు అయితలేదు
దించేస్ త చపాతికి మటన్ ఉంటే చప్ పాతి బాగుంటది మటన్ లో అందుకె కిమ్ చపాతి చేస్తా పొద్దున్న లేవంగానే పిండి కలిపి ఆడ పెడతా. ఇగ అన్నం వండే అటు అన్నం అయితాంటే ఇటు చపాతీ చేస్తా. ఇంగ తర్వాత కర్రీ ఒండుతా ఇగ
ఆ హా మేము ఎక్కువ పూరీలు తింటం చపాతి తక్కువ.
గీ మా ఆయిన వాళ్ళ గిట్ల ఇగ చపాతియే తింటరు పూరి అంటే ఇగ అది ఎందుకంటే రెండు తినంగనే ఫుల్ టైట్ అనిపిస్తదిరా.
మ్మ్ మళ్ళ అది ఆయిల్ ఫుడ్ కదా.
తిన్నాం అందుకే తినం ఇగ చపాతి అంటే ఇగ ఈజీగా అయిపోతది. ఆయిల్ల ఏసి తీసుడు అదేమి ఉండదుగా కాలంగనే తీసి పక్కకు పెట్టొచ్చు. మంచిగా ఇగ సాఫ్టగా వస్తయి కదా. ఇంక మంచిగ అనిపిస్తది అది తింటావుంటే.
ఆ మా వాళ్ళకి ఎక్కువ పూరీలు అంటే మేము ఇప్పుడు చపాతీలు చేసుకుంటనే కానీ మాకు ఎక్కువ ఫేవరెట్ పూరీయే అన్నట్టు. మీ ఇంట్ల స్వీట్లు బాగ తింటరా
హ్మ్ ఆ
ఆ ఇంట్ల అయినా, బయట అయినా స్వీట్ ఎక్కువ తీసుకుంటరా మీరు?
ఒన్లి
మ్ హ్ మేము స్వీట్ కొంచెం తక్కువ అంటే పిల్లలకు పడట్లేదు స్వీటు దగ్గు వస్తాంది.
అవునా మా సైడ్ తింటరు స్వీట్ ట్లు బాగనే ఉంటయి.
మ్మ్ ఇంక ఇంట్లో ఏం ప్రిపేర్ చెయట్లేదు బాబు చిన్నోడని కొంచెం ఆయన పెరిగినంక ఇగ అన్ని ఇంట్లనే
ఆ అ
చిన్న బాబు ఉన్నాడని ఇంట్లో ఏం రెడీ అయ్యారు లేదా అన్ని బయటి స్వీట్స్
అవునా
ఒకసారి పోయి మీద దసరాకి ఇంటి దగ్గరనే లడ్డలు చేసినాము బోందు కొట్టి
ఆహా
ఈ శని శనిగప్పప్పు ఉంటది కదా దా అన్న ఎండపేట్టి నాన పేట్టి పిండి వట్టి రావాలి ఆ ఇలా బూందు కొట్టేసి చక్కెర పానకం పట్టాలి పానకం వచ్చినాక ఆ బూందు ఆ చక్కెర పానకం మిక్సీ అస్త లడ్డలే
అ
కాని ఈ లడ్డలు వేడి వేడి ఉ వేడి వేడి ఉన్నప్పుడే లడ్డు షేప్ లా ఎయ్యాలే
అవునవును నాకు ఇక ఆమె అయితే నేను ఇకు చెయ్యడి రా ఎందు ఎందుకంటే అది బూందీ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ పాకంలో వేయాలి కదా ఇ ఈ రవ్వలడ్డీ అయితే ఈజీ ప్రాసెస్ అయిపోతుంది నాకు అందుకే నేను రవ్వ లడ్డీ బాగా వ ఎస్త
ఆ రవ్వ లడ్డు కూడా వేడి వేడి న లడ్డు లెక్క పిసకాలా ఎట్లా ఇప్పుడు ఈ మామూలుగా ఈ మనం దశనిగపప్పు లడ్డల అయితే వేడి వేడిగా చేయాలై చేతుల తోటి
హా చూసిన నేను కూడా చేసిన ఒక సారి కానీ ఇంకా నాకు కుదరలే అందుకే ఇ నేను రవ్వ లడ్డు ఈజీగా ప్రిపేర్ అవుతది ఎమ్మటి అయిపోతది రవ్వ లడ్డు మనకి ఎంత టైమ్ కూడా పట్టంది అ ఈజీగా అయిపోతుది ఎందుకే రవ్వ లడ్డు ప్రిఫరెన్స్ ఇస్తా
ఆ
మీ రిలేటివ్ ఎట్ల చేసుకుంటారు వస్తారా అందరు ఇంటికి
ఇంటికంటే మేము మా ఫ్యామిలీ వరకు మా ఆడపడుచు అంతే అమ్మ వాళ్ళది వేరే ఇక్కడ కాదు వాళ్ళు ఫెస్టివల్ ఫెస్టివల్ రావాలంటే వాళ్ళకి కూడా ఉంటంది ఫెస్టివల్
అవును
రారు ఎక్కువ శాతం
అవు
మాసడ్ దీపావళి ఎక్కువ ది అమ్మ వాళ్ళ సైడ్ దీపావళికి వెళ్తా మాముూలుగా ఈ దసరా పండుగకి వెళ్ళను హ
మాకు ఇక దసరా చేసుకుంటాము అందరం కలిసి ఇక దీపాలు అప్పుడు కలవం
ఆ మా అమ్మ వాళ్ళకు ఆ అక్కడది పోలే గ్రాండ్ కాబట్టి ఎక్కువ దీప్ నేనైనా మొత్తంగా మా రిలేటివ్స్ అందరుూ ఎక్కువ దీపవళికే
విగ
దసరాకు ఎవరింటికాడ వాలే అన్నట్టు దీపావళికి అమ్మళ్ళ ఇంటికి చందరం మూతం
అవునా
ఆ
ఆ సైడ్ అంతే ఇక దీపాల కంటే ఇక వెళ్ళాలి అమ్మ వాళ్ళ దగ్గరకి వెళ్ళొచ్చులే కాని ఎప్పుడో ఒకసారే వెళ్తాము ఏ ప్రతిసార అంటే కుదరదు ఇక దసరాక అయితేనే అందరం కలుస్తాము ఇక ట్వంటీ డేస్ కదా ఇక గ్యాప్ ఇక మళ్ళీ ఎట్లాగో దసరా బాగానే ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఇక వెళ్ళాం ఇక అప్పుడు కుదరదు ఇక పిల్లలకి ఒక్క రోజు రెండు రోజులు ఉంటాయి హాలిడేస్
ఆ
అకి వెళ్ళం అప్పుడు
ఆహ మళ్ళీ దీపావళి కూడా హాలడేస్ ఇవరు ఎక్కువ రోజులు పిల్లలకి మీకు ఎన్ని రోజులు ఇస్తారు హల్డేస్ దీపావళికి
ప్పురా సండే కలిసి వస్తూ సండే అవుతుది ఓ వన్ వన్ ఆర్ టూ డేస్ ఇస్తారు ఎక్వేమ్ ఇయర్ వాళ్ళకి
ఆ వన్ డేనే ఇస్తారు అంతే ఇప్పుడు మామూలుగా క్యాలెండర్ ఇట్లా దీపావళి ఈ రోజు అని ఉన్నాది అనుకో కత మా ఒకటే రోజు వాళ్ళు ఇచ్చేస్తారు అయిపోతుది
అలోలో అందుకే నిమగ ఎలాగ వెళ్లి ఉండినట్టు కూడా ఉండది ఎమటే రావాల్సి వస్తుది
ఏమి పక్క వా పోవాలనుకుంటే ఇక వాళ్ళకు స్కూల్ డుమ్మానే
ఇక మరి హాటు హాలిడేస్ పడతాయి వాళ్ళకి ఇక స్కూలు పోతద అద
అాలే కదా మరి పెద్ద క్లాస్ కాదు కదా అన్నట్టు చ స్తను ఈ ఫ్యూచర్ లో పోడు, ఇగ కల్వడిగ, పోలేమిగా.
బస్సు బిజీ లైఫ్ అయిపోతదిరా, ఇప్పటికే చాలా బిజీ బిజీ అయితుంది. వాళ్ళని తోలడం తీసుకరావడం మళ్ళీగా
అక్కడ, ఆ అదే డే మొత్తం అయితాందసల్ హలో
కాల్స్ కూడ నేను ఎవరికి ఎక్కువ చేయట్లే ఈ మధ్యయిగ నాకు. మల్లి మాకేమో ఫంక్షన్ సొస్తానయి, ఇగ అటు వెళ్లడమే సరిపోతాంది.
ఆహా, ఇవాళ మాక్సిమం ట్రై చేయి. అయో అయ్ పోయే వరకు.
ఏంటి?
కాల్స్
మా